నమస్తే అండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామా అండి ఈరోజు మనం వాతావరణం గురించి తెలుసుకుందామా
ఆ తెలుసుకుందామండి ఇంకా ఈరోజు మరి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయిండి బాగా
వర్ష లే అయితే మాస సైడ్ చాలా తక్కువ అండి మాకు వేడి ఎక్కువగా ఉంటుంది మీక్ గుడ్ ని
అవునండి వేసవికాలం వచ్చింది కదా అవా వేడి ఉష్ణోగ్రతలు బానే ఉన్నాయి కాకపోతే మాకు కొంచెం ఒక రెండు రోజుల నుంచి చల్ వర్షం పడుతుందండి.
అవునా అండి అంటే మాకు కూడా తక్కువ అంటే మరీ ఎక్కువగా అయితే పడలేదు గాని ఏదో పడి పడినట్టు పడిందండి
ఆ అదే అండి ఇంకా రెండు మూడు రోజుల నుంచి వాతావరణం అయితే చల్లబడింది, ఇంకా ఇప్పటికైతే బానే ఉంది అంతకు ముందు ఇంకా ఉష్ణోగ్రతలు వేడి బాగుంది
అవునండి చాలా వేడి ఉంటది మాకు కూడా ఎ త్తిదంటేం ప్చ్ మాకు ఈ చుట్టుపక్కల ఆ కొండలు గుట్టలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రాళ్ళ వేడి ఎక్కువ ఉంది. మీకెలా ఉంటుంది వేడి
మాగ్ కూడాగ ఈ కొండలు వొ కొంచెం గుట్టలుగా చెట్లు ఉన్ టాయి కాకపోతే ఇంకా వర్షాలైత్ తే చాలా తక్కువ పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో కాలుష్యం బాపెరుగుతుంది కదా వాహనాల పొగా ఉష్ ఇకా దుమ్ము ధూలి ఇ ఇవి చేయబట్టి వర్షాలు చాలా తక్క వడ్ ఎక్కువ అయినాయి కదా
అవునండి. ఎందుకంటే ఈ ఈ అంటే ప్చ్ వీళ్ళిప్ ఇప్పటి సమయంలో, చాలా మంది వాహనాలు యూజ్ చేస్త్ అంటే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఎక్కువ కాలుష్యం అయిపోతుంది. వాతావరణం గాలి గాని వాతావరణం గాని చాలా అంటే చాలా కాలుష్యం అయిపోతుంది.
మనకి ఇంకావ ఉష్ణోగ్రతలు ఉస్ సరిగజ్ జరగడం లేదు ఈ కాలం ఇంకా ఎండకాలంలో వర్షాలు పడడం, వర్ష కాలంలో ఎండలు కొట్టడం. ఇలా జరుగుతున్నాయి వర్ష్ ర్షాలు లేక కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా
అవునండి వర్షాలు పడకపోవడంలా పంటలు నష్టాలయిపోతున్నారు రైతులు. తర్వాత వా నీళ్ళు లేకపోతే పంటలు సరిగా పండవు, ఒకవేళ పండినా కూడ వాటికి గిట్టుబాటు ధరలు ఉండవు ఈ వాతావరణం వల్ల చాలా ఇ. ఇబ్బందులు పడతారండి రైతులు
అవును సో ఇంగ మనం కూడా చె ట్లని నాటాలండి మన వంతుగా మనం కూడా ఓ నాల్ చె ట్లను మనకి దొరికిన ఖాళీ ప్లేస్ లో నాటుతూ ఉంటే మనకు వచ్చే ముందు తరానికి కూడా, మనం ఒక సమాచారం ఒక మంచి ఆరోగ్. యాని వాళ్ళకి ఇచ్చిన తావుతాము అప్పుడు వాతావరణం కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయ్
అవునండి అవును ఎందుకంటే చెట్ సేమ్ మనకి జీవనాధారం ఎందుకంటే చెట్లు లేకపోతే వర్షాలు ఉండవు, అంతేకాకుండా ఇప్పటి సమాజానికి ఇప్పటి వాతావరణం తగ్గట్టు చెట్లని చాలా వరకు మనం పెంచాలి మన వంతు సాయం చేయాలి అంతేకాకుండా మనం కూడా ప్రతి ఒక్కరికి సందేశం ఇవ్వాలి. చెట్లను పెంచాలి చెట్ల వలన ఉపయోగం ఏమి అని
అవునం ఇప్పుడు చెట్లని చాలా మం ఇంకా నరి కేస్తూ అందులో నివా చాలా కడుతూ ఉన్నారు కదా మనకు చుట్టుపక్కల చెట్లు కూడా కరువయినాయి. మనకు చెట్ల నుండి మంచి కూరగాయలు పండ్లు ఫలాలు ఇవి వస్తేనే కదా మనం మంచి ఆరోగ్యంగా అవి తిని ఉండగలుగుతాము. లేకపోతే ఇం అన్ని విధాలుగా చెట్లు లేకపోతే నష్టపోతాం కదా మంచి గాలి కూడా మనం పీల్చుకోలేం కదా.
అవునండి చెట్లు ప్రతి ఒక్క విషయానికి ఉపయోగపడతాయ్. ఇప్పుడు వాతావరణానికి ఉపయోగపడతాయ్ తర్వాత మన ఆహారం కోసం కూడా ఉపయోగపడతాయి, ఇప్పుడు వాతావరణం ఎలా అంటే మనం చేసే కాలుష్యం వల్లే మారుతుంది నిజమే కదండి.
అవునండి మ్మ్ అదే ఇంకా ఈ వాతావరణం పట్టణాలల్లో పొగ మొత్తం ఈ వాహనాల నుండి వచ్చే ఉష్ణ వా దుమ్ము ధూళి వల్లనే మనం అవి వాతావరణ కాలుష్యం దిబ్బతింటుంది మనం ప్రజలు కూడా ఇంకా ఊ అన్ని ఖరబవుతున్నాయి కదా అవయవాలు కూడా చాలా ప్రభావం పడుతుంది. ఊపితిత్తులు పాడవడం క్యాన్సర్ రావడం ఇలాంటి మార్పులు కూడా మనుషులకు అవుతున్నాయి కదా. మంచిగా చెట్లు ఉంటనే ఇంకా మంచి ఆరోగ్యం, ఆక్సిజన్ అందుతుంది కదా.
అవునండి అంటే అండి ఇప్పుడు చెట్లను పెంచే విధానం తర్వాత, పంటలను పండించే విధానం కూడా మారింది. పూర్వకాలంతో పోలిస్తే, ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కేవలం రసాయని. కె ఎరువులను మా అంటే సేంద్రీయ ఎరువులనే మాత్రమే ఉపయోగించే వాళ్ళు, ఇప్పుడు రసాయనిక ఎరువు, రసాయనాలు ఎక్కువ ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు తలెత్తుతున్నాయి.
అవునా అండి ఇప్పుడు ఈ మధ్య మనకు యుద్ధం జరగడం వల్ల కూడా, మనం గ్యాస్ నుండి కాకుండా ఇంకా కట్టెల ద్వారా కూడా మనం, మనం వంట పదార్థాల్ చేసుకుంటున్నాం దా అవి వాటికి కూడా ఈ చెట్లు అనేవి చాలా స్. సహాయపడతాయి కదా
అవునండి ఇప్పుడు మనకుద్ చెట్లు ఎన్ని విధాలుగా అంటే చెప్ చెట్టును పెంచే వరకు దాన్ని పెంచుతున్నాం అంతే, అది పెరిగిన తర్వాత మనల్నే కాపాడుతుందన్నమాట.
అవునండి మంచి వాతావరణం మంచిగా ఆ ఇప్పుడు మనం పార్కులలో చూస్తూ ఉంటాం కదా రకరకాల చెట్లు ఉంటాయి వాటి మధ్య పిల్లలు ఆ డుకుంటే కూడా వాళ్ళకి కూడా మంచిగా ఆ ఆహ్లాదాన్ని ఇస్తాయి అందులో వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకే మనం కూడా నాలుగు చెట్లను నాటితే మన వచ్చే ముందు పిల్లలలకు కూడా మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతుంటాం మనం
అవునండి చెట్లు లేనిదే భూమి మీద మన ఏ ప్రాణి ఉండలేదు చెట్ల అనేది చాలా అవసరం అంతేకాకుడా కుండా మీకు ఏ ఏ చెట్లు అంటే ఇష్టంమ అండి అంటే ఏమైనా పూ పూల చెట్లు అంటే ఇష్టమా లేకపోతే పంల చెట్లా అంటే ఇష్టమా ఎలాంటి చెట్ల అంటే ఇష్టం అండి మీకు
చెట్ల అయినా చాలా ఇష్టం అలాగే పండ చెట్ల అయినా ఇష్టం అండి నేను కూడా మా నివాసంలో పూల చెట్లని పండ చెట్లని పెంచుతాను ఇంకా ఆ చెట్ల మధ్యలో మనం ఆ ూ మంచి గాలి పీల్చుకుంటూ పూల చెట్లు కూడా మంచిగా పూజకి మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే వాటికి కూడా పెట్టుకోవడం ఇంకా రకరకాల పండ్లు మనం మంచి ఆరోగ్యమైన పంలు తినడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం కదా అందుకని నేను నా నాకు ఎంత వీలవుత అంతా నేను చెట్లను కాపాడుదామ అని చూస్తాను అది
అవునండి నేను కూడా మా ఇంటి పరిసరాల్లో చాలా రకాలు పెంచుకుంటాను చెట్లను ఒక నీడనిచ్చే చెట్లను కావచ్చు తర్వాత పండ్లనిచ్చే చెట్లను కావచ్చు పూనిచ్చే చెట్లను కావచ్చు అన్ని రకాల చెట్ నేను పెంచడం అంటే నాకు చాలా ఇష్టం అండి చెట్లను పెంచడం ఒక ఆ ఆనందంగా ఉంటుంది సాయంత్రం వేళలో అక్కడి నుంచి వచ్చే గాలి గాని తర్వాత అక్కటి నుంచి వచ్చే పూలు కాయలు మనం తీసుకుంటే ఆనందమే వేరు
అవునండి ఇంకా మంచి రకరకాల ఆకుకూర చెట్లను పెంచడం అవి తినడం వల్ల కూడా మన శరీరానికి మంచి పోషకాలు విటమిన్స్ మినరల్స్ అంది మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్ని రకాల ఐరన్స్ లభిస్త ాయి ఇంకా మేము ఇలా మునుగ చెట్లు పెంచడం పెంచుతాము ఆ చెట్టు తోటి మంచి అ పోషకాలు మనకి అందుతాయి కదా చెట్టు ఆకులైనా చెట్టు బిరడయినా చెట్టు కాయలైనా మనం వాటిని బాగా తింటాం కదా అవి చాలా మంచి అండి ఆరోగ్యానికి
అవునండి చెట్ల వల్ల ఉపయోగాలు ఉన్నాయి అంతేకాకుండా చెట్ల వల్లనే వాతావరణం కూడా మారుతుంది చెట్లు ఎంతో ఉపయోగపడతాయి తర్వాత మన జీవనానికి ఎన్నో విధ విధాలుగా సహకరిస్తాయన్నమాట ఈ యొక్క వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువ చెట్లు ఉన్న చోట వర్షాలు కూడా బాగుపడతాయి తర్వాత వేడి కూడా ఉండదు ఎక్కువగా
స్తనే కదా మంచిగా రైతులు పంటలు పండిస్తారు రకరకాల వివిధ పంటలు పండించి అప్పుడే కదా పంట పొలాలలో వరినాట్లు ఇ ఇవి పంట కోతక వస్తాయి మంచిగా పడితేనే కదా మనం మంచి ఆహారం తీసుకుంటాము ఇంకా వర్షాకాలంలో అయితే ఎన్ని రకాల పంటలు పండి రైతులు ఆనందిస్తారు
అవునండి పంటలే కాదండి ఏ విషయానిక అైనా సరే చెట్లు అనేది మనకి చనా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇప్పుడు మనకి వర్షాలు పడకపోయినా ఎంత కరువులు వస్తాయిన్నమాట తర్వాత మనకి తినే ఆహారం కూడా దొరకదు అంతేకాకుండా వర్షాలు ఎక్కువ పడినా కూడా వరదలు వస్తాయి ఎందుకంటే వాతావరణం అనేది సరిగా ఉంట డాలీ వాతావరణం సరిగా ఉండాలంటే మొక్కలు బాగా పెంచాలి తర్వాత కాలుష నీ కూడా తగ్గించాలి మన వంతు
ఇప్పుడు వాతావరణం బాగుంటానే కదా మనకి సరైన సమయంలో బట్టి వర్షాలు పడడం అవి చెట్ల తోట కదా మనం చాలా సక్రమంగా పెరుగుతేనే కదా అవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెట్లను బాగా నరికి వేస్తున్నారు అది చాలా తప్పు మనం సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల పరిశ్రమలో మన చుట్టుపక్కల ఏ ఖాళీ స్థలంలో ఉంటే ఆక్కడ మనం చెట్లు మనం అంతగా నాటుతనే మనం రాబోయే తరానికి మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము
అవునండి చెట్లు లే చెట్లు అనేది చాలా అవసరం చెట్లు చాలా మనకి ఉపయోగపడతాయన్నమాట అంతేకాకుండా ఈరోజు వాతావరణం గురించి బాగా తెలుసుకున్నాం కదండి
అవునండి
ధన్యవాదాలు
ధన్యవాదాలండి